ఏంజెస్తన్నావ్ మే
ఊరికే వున్న
తిన్నావా
ఆ
నేను ఏం చేయా
మిల్ మేకర్ కర్రి చేసింటిమి
అప్పేల్ పండు తెచ్చికి పోయినా రండి ఆ
ఆ
చెప్పా
నాకేం చెప్పలా
మళ్ళీ యూరుచేప్రి
తెస్తామని చెప్పిరి మొన్న డబ్బులు వేపించుకుంది అమ్మా
ఎంతేపిచ్చుకున్నారు
ముప్పై వేలు
ఎవరితో వా
శేఖర్ సార్ తో లల్లి డే పనికి పోయింది ఇంకా మిగతా డబ్బులంతా ఇ ఎం ఐ కడ్ తదేమో
హ్మ్మ్
హ్మ్మ్ అమ్మకి ఇచ్చేసినాడా డబ్బులు రెండు లక్షలు ఎంతో అవును ఈ టాస్క్ లంటే బిర్రూన అయిపో కాద్ టు టాస్క్ లన్ని బిర్రూన అయిపోతేస్తే డబ్బులు కూడా బిర్రూన పడుతుంది ఈ పాటికి నువ్వువైపో చేసినుంటే
నాకు ఇది నోర్సులాన్ని పీ డి ఎఫ్ కొట్టించుకుంటా అంటే లేట్ అయ్యింది ఏంజెస్తనావ్
అవును
అమ్మోలు బాగా రెడి అయినారు కదా పెండ్లికి
ఏమో నేను చూలేదే
చూలేదా నువ్వ ఎందుకు చూస్తావు
హోటల్ పెట్టినారా
ఆ పెడ్రస్లు అందరు పెట్టినారు చుడ్లే స్టాసులు కూడా పెట్ట రంజీ మా అమ్మ శిల్ప అక్క కళవుతమ్మ
అవునా తెల్వన్ది ఏ శేకరా పెండ్ల
హ్మ్మ్ అప్రిషియేట్ చకర కాదుమీ
హ్మ్మ్
రాజశేఖర్ ఏమె
ఉం చుంజు హోటల్ జు తను ఫోటోలు జుత్తాన ఈసరకమ చీర మార్స్కోని దే ఇల్లు మార్చుకోలేద
ఏ ఇంతకుముందు ఊమ్ బా రెడీ అయ్యే అమ్మ
ఊమ్ పచ్చిక గ్రీన్ కలర్ ఛీర బాగుంది చిన్నయన బాగా కనిపిత్తన్నాడు చిన్నయన కూడా బాగా కనిపితున్నాడు కదా పెండ్లు కూతురి అంతా వుంది ఏంది అ అమ్మా
ఏం నేం బాలే కదా
ఊమ్
వాళ్ళు అసలు ఫేస్ లో నవ్వులేదు ఏం లేదు
అంజీ మాం చూడు అమ్మాయి ఏం స్టయిల్గున్నాడా
అంజి మామ మొన్నంతా అదే డ్రస్ చేసిండే మళ్ళీ ఈ రోజు అదే డ్రస్ చేసాడు
ఊమ్
ఊమ్
పండు సంప్రీత్ బాగ బాగన్నాయి కదా
ఉమ్ ఆ
ఊమ్ మేము చూనే చుల కాలేజీకి పోయింటి కదా ఉమ్ కళవతమ్మ చపింది పో తీసర కామ్మ బాగుంద అమ్మా అబ్బలే కనిపించండి మోహం గడ నల్గా ఇపో అంజి మామా శిల్ప అక్కది ఒకా పోటో చూడు ఎమ్ ఉంధో
ఆ
ఉహుమ్
ఇస్రా కమ్మ బొట్టు పెట్కండ్రే బాగుంది పెద్ద బొట్టు
హ్మ్మ్ చిన్నాయని కూడా చిన్నాయని కూడా ఈ షర్ట్ ప్యాంట్లు బాగ్గనిపిత్తాన్నాడు.
ఆ హమ్
కాటికి పెట్టినారే మమ్మల్నిద్దరు
ఉమ్ ఉ
ఏమ్మెవర లిప్టేకలు పూసినారు అమ్మా ఉమ్మా ఎప్పుడో ఒకసార్ల కుత్తేకు పోయె పాపం
అమ్మానే తిడుతననుకోనిదంట నేనెందుకు తిడుదున్ రా అమ్మ వాళ్ళందరూ లిప్ స్టిక్ లేసినారు. కదా ఆ ఫోటోలు జూస్సే తేడుద్ స్తానే ఏమో అనుకోనిందంటాక్ ఎహ్రేహ్
ఆ
హ్మ్మ్ ఇంగేమ్యా
స్కూటీ ఎబ్బుడంట కొనేదే
ఏమ్
స్కూటీ ఎబ్బుడు కొంటారంట అంతీ ఆహ ఆ వాడేం రెండు వేలు అడిగివ్ పొద్దున్నే నాకు చెప్ హ రెండు వేల్ల అడిగినాడు నేను ఎక్. క్కడనుంచి ఇచ్చేది. నీకి నేను మాట్లాడేది విన్పియట్లేదా హలో
విన్పీస్సోందే
ట్లాడేది వినిపిస్తాందామ్యేఆ
ఆ వినిపిస్సోంది మే
మళ్ళ అడిగిందా ఒకటి చెప్పేది ఒకటి చెప్తాన్నావ్
ఏం జాబ్ అవునా
మోహన రెండు వేలు అడిగిన పొద్దున
ఆ
ఎవరితోనా అడుగు అడుగు నేను నా ఎవరి ఇత్తరు అంత బ్రికినంత ఉమ్
ఇంగ ఏమన్నా మళ్ళీవడ
ఏ నేను సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చి అడుగుతాను లేరా ఎవరితోన్నా అని చెప్పి
ఉమ్
నువ్వు ముప్పై తారీఖ్ లోపుల్ టాస్క్లు అయిపోజేసి అన్ని పెట్టేసింటే, నీకి డబ్బుల్ పడిపోయిందువ్, ఒకటో తారీఖ్కి
హుమ్మ్
ఓ
ఇంగేమ్యా
చెప్పల్లా ఆశోగ్ వాళ్లుకి, ఫోన్ చేయకుడ్దా
అశోఖ
రిసీవ్ కాల్స్ కూడా అటెంప్ట్ చేయడానికి కూడా వస్తుంది దీంట్లో నుంచి ఒక రెండు చేస్తా నువ్వు నాకే ఐదు చేసేసై ఐ దు అయిపోతాయి ఎన్ని అయిపోయినాయి ఇప్పుడు
ఒక్కాల్
అంతేనా
అంతే
నేను చేసినాపుడల్లా లిఫ్ట్ చేసినింటే
నువ్వు చేసి వాళ్ళ లిఫ్ ఫ్ట్ చేసిన కదా
అప్పుడు కాదు
ఆ
నేను చేయమనిన్న ఇంట్లో చేసేన్నింటే అయిపోయె కదా
ఉమ్
మోహిని గాని కూడా చేయమనచ్చు కదా రెండు వేలు వస్తుంది
ఏ మో వాడు చేయాలే
ఉమ్
మే హలో హలో ఎమ్ మే హలో
హలో మిద్దె పైన ఉన్నా
ఆ అందుకే ఇనిపియట్లే
ఇప్పుడు
ఇప్పుడు ఇనిపిస్తాంది ఇంకేమి
చప్పు
ఆ
చప్పు బెంగ్ళూర్లోనా పెళ్ళి
కాదు ఆం నానా ఇకొండ
హలో
పదిర హలో
ఆ చెప్పు ఉండుండు ఒక నిమిషం
అదినారాయణ కొండంటా
అహా
అత్తవైనా
నువ్ ఏం తింటివి
హలో
ఏం తింటూమే హలో
అక
నువ్ యడన్నావ్ వాయస్ అసలు ఏం వినిపించట్లా
హస్టల్ హాస్టల్